ఈ ఇమె లేదానే
ఎవలు
ఈ మీ ఫ్రెండు
రమణా
ఆ రమనంకుల్ బిడ్డ అచ్చింద మొన్న?
ఎక్కడికి రాలే రాలే రాలే, ఏమై మేపిల్ ఆ ఓన్లీ మేమే పోయినాం. పిల్లల్ని నెవ్వల్నీ తీస్కరాలేదు.
ఫ్రీబడ్స్ ఒక ఫోటోగ్రాఫర్ని కూడా తీసుపోలే. ఆ సెల్ఫీలు మొత్తం దేనికి పనికి పనికిరాకుండా తీసిం
మీ ఏమో ఏదో ఒకటి పోయిన ప్లేస్ కాడ కానీ అది బాగుంది బాను. మంచిగ ఉన్నది. ప్లైసయితే, పొద్దున ఉన్ రెండు రోజు ఎట్లయినా టైం పాస్ ఐతది.
నే ఇంతవరకి అన్ని తిరిగి వచ్చినా గని వేయి స్తంభాల గుడికే పోలేదు, భద్రకాలి టెంపుల్కే పోలేదు.
ఓ నేను ఎప్పుడో ఇప్ వారం తర్వాత్ లు పోయిన నేను కూడా కిలో వరంగులు కూడా అప్ ఇప్పుడో పోయినలేగానీ, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు పోయినా.
అప్పుడు పోయి
అప్పుడు పోయి మళ్ళీ ఇప్పుడు పోయిన. ఆరో తరతలున్నప్పుడు ఆరో తరగతులనో ఐదో తరగతులనో ఉన్నప్పుడు పోయిన.
అప్పట్నుంచి ఇగ వోలే
సందీపోల్లమ్మును నేను అందరం కలిసి పోయినం, ఒక యాభై మంది అరవై మందో డిసెం ఈ సి ఎం తీసుకొని పోయిర్రూ, స్కూల్ నుంచి జ
ఉమ్ ఆ
ఫోర్తో ఫిఫ్తో అనుకుంటా అప్పుడు అంతే.
ఫోర్త్ ఫిఫ్త్ గుర్తుకుందానె
ఆ ఊర్కు ఎందుకు గుర్తుకుండదు. అ అపట్ల అయ్యప్ప అయ్యప్ప టెంపులు నక్షత్రశాల జూ పార్కు
న్యూ పార్క్ కామానందరికి
అప్పుడు మేము ఇయ్యన్నీ తిరిగినం ఫస్ట్ కిలా వరంగల్లు పా ఆ రాజ కూడా మట్ ఇటి కూడా ఆ అదొకటి మళ్ళా రుద్రమదేవీ సొరంగ మార్గం చూసినాం అక్కడ చూపెట్టిర్రు ఆ మళ్ళ ఆనంద చూపయాక ఎటో జూ పార్క్ తీసుకపోయారు భద్రకాళి టెంపుల్ తీసు తీసుకపోర్రు అయ్యప్ప స్వామి టెంపుల్ తీసుకుపోయారు నా మళ్ళా అక్కడికి ఎక్కడికి ఆ రామప్పకు తీసుకపోయారు చీకటి పడ్డాక మళ్ళా వరంగల్కి వచ్చి మళ్ళా నక్షత్రశాల తీసుకుపోయారు
మళ్ళ
చాల నైట్ల తీసుక నైట్ లో తీసుకపోయ్రు వామ్మో ఆ నైట్ల అందరినీ కొంచెం కొంత కొ పది నిమిషాలు పది నిమిషాల పది నిమిషాలు
ఇప్పుడు ను చెప్పి అన్ని వరంగల్లోయనా
అాలనే
ఆ
వేయిస్తంబల గుడి కూడా వేయిస్తంబల గుడి కూడి కూడా అప్పుడు అప్పుడు వెయ్యి స్తంభాలు ఉండే ఇటు ఐ ఇప్పు వెయ్యుండే మేము పోయినప్పుడు ఇటు ఐదువందలుండే అటు ఐదు వందలుండేది అవతల ఐదు వందలు మో త్త ని తీసేసింద్రు
అ ఇప్పుడన్నీ అసలు ఎ వతుండో తెలియదు ఎట్లు ఉండో తెలియదు ఏమన్నా వర్షం సీనిమా సుత్తే తప్పించి ఏం తెలియదులి
వర్షం సినిమాాల ఆ ఇక్కడ వేయిస్తంబల గూడి ను కిల వరంగల్ అంట
ఆ
రొండిట్లు కల్పి తీసిర్ ఆట మా ఫ్రెండ్ చెప్తాంది రామణ చెప్తాంది ఓ ఈ సినిమాలో ఈ సిన్ ఉంటది ఇంకో రెండు మూడు సినిమాల పేర్లు చెప్పింది అది మర్చిపోయినా కాని ఆ అరుణ ముూడిసి సినిమల పేర్లు ఆ పాటలు చూడ ఆ సినిమా చూడ
ఆ సినిమా సుడుల్లి మెయిన్ బయట ఉన్న నందిీ బాగా
అదే కదాం అసలుకు ఇప్పుడు చెప్పినప్పుడు అమ్మా సరే కొంచెం చూడాలనుకున్నా కదా మళ్ళా మర్చేపోయినా ఆ గతుకుంటే మనకు గ గ్ఞనావ కలి లేదడి అంగనే
ఆఐఏఎస్ ఆఐపిఎస్ కొట్ ఏదానువ
టీ కాకుండా ఏ అట్లా కంటమై పండుగ ఎప్పుడట్ట మీ కా ఆడ
కాదే పండగ ఏమమ్మ తెలియదు ఇంకా అప్డేట్ లేదు తెలిదు మర్చిపో
అంతేనంటావా
ఉన్న ఒక రోజు ఒక రోజు ఉన్నారుార లీవ్ ఒక రోజు రెగ్యులేషన్ పెట్టుకుంటే ఇంకో రోజు లీవ్ పెట్టుకుంటా అద ఆ దానికి గుండె అవుతుంది ఇక ఆ లోపాషక నొత్తం ఏం లేదు
ఎత్ర అట్నాశాకన్న
ఫస్ట్ వరకు అన్నాడు
అట్కనా ఆ ఏ ఏం తెల్లర వస్తు రోజు జలబి నల రోజు మధ్యాహ్నం వస్తస్తు జరుబపోతు అ మధహ్న వరకు కాడికి అందుకుంటారు అందరూ ఆ ఇ తెల్లారంటే కళ్యాణం కాబట్టి పొద్దుంద అనుకుండాల్యలా మూడు రోజు సాయంత్రం బోనాాలాయి కాబట్టి డూర్ చేసుకొని రావచ్చు
డ్యూటీ వసుకోనీ నువ్వు నీ ఇద్దరు మనకు సటద్ది
ఆ డూడ్ చేసుకొని రావచ్చు నకేమ న లాస్ట్ రోజు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు ఇక తినడంనా ఏముంది
ఆ ఉప్పులేమ్మ పెడుదన్నరుగాదే
ఆ ఉప్పలమ్మల్ బెద్వున అదేనా సండేనో ఏదన్న ఒకడ కలిసి వస్తున్నామో ఏం లేదు లేకపోతే ఈ డ్యూటీకి పోవాల్సిందే
వల్స్ నలీ
ఆ
న మొత్తం ఐదులీ ఐదు తెలులే ఉన్నాయి ఫ మళ్ళ ఏపల్ ఫస్ట్ వీక్ కూడా తీసు కుడఆ
ఈ సంవత్సరం మొత్తంలా ఆహా ఆరు నెలలకు ళ అంటే జూన్ వరకు కదా
ఎనిమిది లీవులు పెటినే నేను
ఉహం
మొత్తం తొమ్మిది క్రెడిట్ అయినాయ్ యాన్వల్యూలు మైడేలు రెండు ఇ కాంబా ఫ్లో పోదు బత్ సంక్రాంతిది ఒకటి మనరంజాన్ది ఒకటి తడి జనవరి ఒకటి ఇన్ని రోజుల కంచి ఒకటె లీవ్ పెటిన నేను మూడునెల కానించి
అదేకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అప్పుడు
మరి ఒక్కసారి అదే అయితే అన్ని ఒకసారి పెడతా అన్న అద పే పేమెంట్ లీవ్ పెడదామనుకున్నా అశోక్ అన్నానడుగు కదా అరే లీవులు వోతే ఏం కాదు పోతే పోని మళ్ళీ ఎందుకంటే అంత మందం డబ్బులొత్తయి కదా ఈ కాంబ అడ్జస్ట్ చేస్ కోచ్లే ఏం చెప్పంటే ఇగ సరే అని చెప్పి
ఆ కొంచెం బ అశో అశోక్ అన్నిఒత్తె బన్నీగాడ్ అడ్మిషన్ అయితే బన్నీగన్ సేఫ్ అయితది
పంపిత్ ఎప్పువను ఒక హాస్టల్ ఉంచయినా వన్ ఎక్కడికైనా మంచి అశోక్ అన్నకు దంటా చెత్తే సాల్ బస్సు ఎంతకంటే భద్రచలమైనా పంపియోచ్చు ఆ ఇప్పుడు ఆయన ఆళ్ల చేశేటయినా కూడా అశోక్ అన్నోళ్ల బావే సొంతం బావనే
అట్లానా అదే అదే నీ నేను నా ఆలోచన అదే బాను వరంగల్లానన్నా ఎవర్నన్న
వరంగల్ ముచ్చటొద్దు వరంగల్ ముచ్చటొద్దు ఎందుకన్నా పాజిటివ్ కేసులున్న కాడొద్దే వాడ్నేచుకునే కొత్తగావటి పాస్ కేసులుకాడొద్దు మళ్ళ కొత్తగూడెంలో చేసుకోవచ్చు అంత ముందు ఉన్న అయిన తెలుసా నీకు సెంట్రల్ ఉన్నన్ని మహేష్ అంటా
ఆ పోటీ ఆహా తెలిదు నాకు
తెల్వదా ఏముంది ఆ ఆహ ఊహగా మాట్లాడదు ఏమో పగల కోటు పొదుపోదు
ఆ ఫస్ట్ నేర్చుకోడానికి అంటున్నా
నేర్చుకోడానికే సాలరీ లేకుండా నేర్చు కోసం కన్లకదుకోని తీసుకున్రు
అహా హా అ ఇప్పుడు మన మన కాడ అడ్మిషన్ ఏష్ న్నంగ్ కాబట్ మనం ఖచ్చితంగా ఏన్నో దికు నేర్చుకోవాలి ఎన్నో దిక
ఉమ్ ఉమ్
అదే ఆహు ఆ మా దగ్గర కంటం మా దగ్గర గండ్వే పండగా నెక్స్ట్ మంత్ తరక్నుండి స్టార్ట్ ఆ డు ఎనిమిది తారీఖ తొమ్మిది తారీఖు స్టార్ట్
మీర్‌ చేసకొలి మేం రాం
చేసుకుంటా ఏం మేము కూడా మా దగ్గర బడ్జెట్ చానా తక్కు ఉందమ్మా మము కూడా పిలిచ పిలిచెంత లేదు ఎవరిని
మీ ఆయన మీర్‌ పిల్శినా రాం వ్యవ్ టైం ఆడ టైం ఉంటే మీరు బిల్వలానే
అదే లే ఉ అదే లేదని
అ మర్చిపోయిన మార్చిపోయిన ఇగో పనేన్ టా ఇవి చేసిన కథలు మొత్తం భాస్కరన్నకి చెప్పిందంటా
ఆహా
ఇపుడుచేసిన కథలు మాతో ఇక్కడ గంధం పెంకల్ ఉన్నాయి గాని అన్ని మొదట్నుచినే అని అని చెప్పిందంటా అయితే ఒక రోజు అదే ఆ ఫీజ్ ఏమంటే నేను వేయను అది ఇదిఅని మాట్లాడింది ఆన్ జెప్పి జెప్పలేదా
అవును అవును అన్నవ్
అయితే అద్ద దాని గురించినంట బన్నీగా అంటా నిన్న నాగురించి చాల్‌ సేపు మాట్లాడింది
అది ఓ ఇన్ కన్నర్కేనే అందరు గురించి ఏరికే గనీ వీడే అసలే చెప్పాడు మనం మన ఏదనతెలిసి అడిగినా కూడా అవునా మమ్మీ అట్లానా మమ్మీ అని నవుతా అంటాడు వీడు ఊ అని ఎమ్మటె నవ్ తనే ఉంటది
నీ కేట్ట తెళ్సింది చెప్పు చెప్తావా చెప్పవా హయ్ చెప్తావా చెప్పవా హక్కు అడిగినట్టే అడుగుతది
హ్మ్ యక్ య రారు మావోలు పాలఉన్నోలుకు బాగా ఉన్నోళ్ళకి ఇరవై ఐదు వందలు అట బాగా లేనోళ్ళకి పదిహేను వంద
బా
తిరుగుతార్‌ యూత్ అంత
అది
ఈ వార నేమో లే ఫస్ట్ తో తారీఖు వెళ్ళే వరకు ఐదో తారీఖు వరకు డబ్బులు వసూలు చేసి తొమ్మిది తారీఖు నుండి పండుగ స్టార్ట్ అవుతారు కావచ్చు అన్ని సామాన్లు ఇట్లా కొనుకొచ్చి ఇట్లా
హ్మ్ ఏముంది అద రోజ ఏ చేతా ఉంది
ఏ అలా పొద్దుగాల వచ్చి ఆ అసలు పటి పట్టించుకుంటలేరు వత్ వత్తలేరు అది అడుగు అంటాండ్రు ఓ ఇద్దరు ముగ్గురు వచ్చిరు మా ఇంటికి అదే చేయ ఆయన ప్పనుంచి ఓ చెయననే ఆ సప్పుడేకుంటుండు ఎప్పుడో సంవత్సరం కాంచి తాండు ఇంకొచ్చి ఆయన ఏం చేత్తడు మీరు చెత్తరు కదా మీరు చేయరాదండి అని అన్నట్టు
ఉ కాదు ఇది విష్ క్లాస్ లో మిత్ర తెలుసా నీకు
తెలుసులె
ఆ అంటరు విశ్వాసోళ్ళైతే ఇన్నింటినీ ఇదీ మొన్నే వీళ్ళు వాళ్ళంట హాస్పిటల్ నుంచి డబ్బులు తీసుకుంటారంట
అవును
మే మీ ఉత్తరాలు టీఎల్లు డిఎంలు ఎవ్వరు వచ్చినా వాళ్ళందరు తీసుకుంటారు మీ అక్క ఏం తీసుకోదా ఆ దా దానికైతే వచ్చిన కేసు రిఫర్ రిఫర్ పైసలు కూడా ఎవరిని అడిగదు అని నేన్న ఎన్ని కేసులు చేర్పించిందో
మ్
దు అడగలేదు తీసుకోదు అని చెప్పిఅన్నాను
ఉ
అయితే ము ముక్కుదీ ఈప్పీ వండే
ఉహుమ్
నీ పే ఉంటే ఆమెకి ఇస్తే ఆమె పైసలు ఇచ్చింది వెయ్యి పంచ్చింది వెయ్యి పలిచింది అప్పుడప్పుడు చిల్లరు పైసల్ చిల్లర అసల పనుకొత్తాయ అమ్మా మనముకుక్కు ఎట్లా అంటే మరిద్దాం అవి కూడా రాసి పడేద్దాం ఓ
ఓకే ఓకే
ఆ